హలో రకీతన ఏమిస్తును హలో
ఆ సాల
ఏమస్తున్నా తిన్నవా
లేధు తినవా
నేను తిన్న మా మా హాస్టల్లో సండే సండే బిర్యానీ పెడుతారు ఇక స్నక్స్ అన్ని కడ్ జేషిరు
అంతే మా కాలేజ్ మా హాస్ట్రలు ఇంతకు ముందుకు మా హాస్టల్ కెవరో చూడ్డానికి ఒచ్చిరు వాళ్ళు ఇక అడిగిరు ఫుడ్ బాగుంటది అంటే మా వాళ్ళ అందరు కలిసి బాలేేదు ఏం రాకురి అని జెపిడ్రు అట్లే యెపెరిగా మరి ఏం చేస్తారు మేం బలయినది కాలక వేరే వాళ్ళు కూడా బల వాలా
ఆ మాత్రం పెత ౌస వాళ్లే
ఏం ఏం బె తూ రో ఏమో
ే నాండోడ సరిప ప
ఆ ఇంకా మరి చెప్పాలా ఏం చేస్తునారు
మా వ మ మ మంచి స
వాయిస్ క్లియర్ గా లేదు
వయిస్ క్లియర్ గా లేదు దె
కూడనా
ఆ ఇప్పుడు ఓకే ఇంకా ఎండల్ ఎట్లునయ్ ఆడ ఆ
ఇ
ఉ ఎమఐ తర్వాతే చూసుకోవాలిచ్చుండదు
మరి అరి
హాలిడేస్ హాలిడేస్ ఉగాది కోస్తా
ఆ ఫోర్ డేస్
అంటే ఉగాది రోజు నెక్స్ట్ డే నెక్స్ట్ డే హాలిడే పెట్టుకుంటే ఉ గాది ఆ నెక్స్ట్ డే రంజాన్ సండే ఇక ఫోర్ డేస్ ఉండొచ్చు
రంజాన్ కా
రంజ్
ఆపు పో
రంజాన్ సాటర్డే అవును ఇక సండే సాటర్డే రెండు రోజులు చేసుకుంటారు కావచ్చు వాళ్ళు
ఇంకా మరి మాథ్స్నిన్న ఈరోజు ఏం వర్క్స్ లేవా కాలేజ్లో ఎమ్ వర్క్స్ ఇయలేదా
ఉమ్ మకేతే క్లాసెస్ అవ్వట్లేదు స్పోర్ట్స్ వీక్ కాబట్టి ఓపెన్ గేట్స్ టూ థర్టీకే వచ్చేస్తున్నాం వాయిస్ క్లారిటీ లేదు వయిస్ క్లారిటీ లేదు
వస్తులేధు
మూడుఒకసారి
పెట్రోల్ బానీ వాస్తేయ్
అంతే ఉంది క్లారిటీ ఏం లేదు ఏం వినిపించట్లే కూడా ఇంకేం చేస్తున్నారు అందరు ఇంట్లో
ఎగ్జామ్స్ ఉంధిగా
ఎగ్జామ్స్ ఎట్లా రాస్తుండు మరి తమ్ముడు ఉ ఉమ్
ఫస్ట్ డే బాగా వచ్చింది అంట పేపర్
హార్డ్ వచ్చిందా
అంతే వస్తుంది టోబి ఎప్పుడు
ఏం కాదు మంచిగా వస్తుంది ఇ రాస్తాడు లాస్ట్ ఇయర్ నెక్స్ట్ మళ ఇయర్ ఏ కదా లాస్ట్
ఉమ్ సరే ఇంకా టు ఎగ్జామ్స్ అయిపోతాయ్ ఎగ్జామ్స్
అ
హసి
ఆ
ఈరోజు ఫస్ట్ బ్యాచ్ కి ఉండే ఎగ్జామ్స్
అవును అయ్యోజ ఫస్ట్ ఇయర్స్కుంటే వయిస్ కట్టాయితుంది మస్త్ కట్ ఐతుంది
ఇప్పుడు ఓకే రైట్
ఇంకా ఫుల్ ఏ ఫుల్లు కట్టేది అసలు ఏం అర్థం అవుతాలే నువ్వు మాట్లాడేది
సరే
ఇదనా సినిమా గురెంచి జప్ పోవల మీకు నచ్చిన స ఆ ఇప్పుడు ఓకే సినిమా గు చెఫ ఓకే
త తెప్ప
నీకు నచ్చిన సినిమా గురించి చెప్పవ కీర్తన మరి ఏం సినిమాలు చూడరా లక్ టైమ్ పాస్ ఎట్లా అవుతుది మరి
ప్రోచార్యయుస్త కే
అదే టైం పాస్ అయినప్పుడు చూసిన సినిమాల గురించే మాట్లాడాలి బిగ్ బాస్ చూస్తారా ఆ
స
ఉసారా
ఎప్పుడు సర ఇప్పుడు గుర్తుండదు
అంతే అదు కూడా కరెక్ట్ ఏ కళ్యాణ్ పడాలా
అ
హ
పి
ఇంకా మరి
షాపింగ్
షాపింగ్ గానీన్న వేసినా
అ
నిన్న షాపింగ్ కవయి పొద్దునన్న సాయంత్రం పోయినాం మళ్ళ మా దగ గుడి దగ్గర మధ్యాహ్నం మ అన్నదానం ఉంటే అక్కడ అన్నదనం తిని ఆటో షాపింగ్కి గెళ్లి చ వచ్చినం
ఏ అనడాగా విట్లు
మా హాస్టల్ దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ ఉంటది అది ప్రతి స్థాపించల చేపించును మల్ళా ఆ ప్రతిష్టాపన చేపయడం వల్ల
అ
అయ అందరి కన్నదానం పెట్టటిరు కళ్యాణం పిచ్చి రో
హ
హ ఇంకా మరి నైట్ ఏమ్ స్పెషల్
ఏమిని ఈరోజు మర్చిపోయిన
ఏం కర్రీ వండిరు మరి ఈరోజు ఏం కర్రీ తిన్నావ్
ఏం హాస్పిటల్ కి వచ్చినావ్
మా హాస్టల్లో పప్పు ఉంటది ఎట్లా మీ హాస్టల్ దే మీ రూమ్ వచ్చి మీరేం ఒండుకుర్రు ఏమన్నా చావుకున్నామని ఈరోజు
ఐ అన్ని పడిపై ఆ నేను పైతాన్ మోడల్స్ త్రీ జేసిన త్రీ త్రీ మాడ్యుల్ త్రి ఇది పైతాన్ ది
ఓ యూ గుడ్ గర్ల్
థీ
నేను అసలు ఏం చదువుతలేను చదవాలి ఇప్పటి నుంచి అన్నా బుద్ తెచ్
హమ్ ఇగ డబ్బా అరవై ఆ ఆ రోజూ నుంచి
ఏ ప్రాజెక్ట్ రివ్యూస్ ఇవే సరిపోతున్నాయి
మా కూడా పెడితే బాగుంటుంది
మాకు ఈరోజు ప్రాజెక్ట్ మాకు ఈరోజు ఒక ప్రాజెక్ట్ రివ్యూ అయ్యింది
హ్మ్ ఎన్నిసార్లు యెట్నా ఇంతే ఇప్పుడు సేవెంత ఎయిట్త
ఏంటిది
మాది సిక్స్ అయిపెనాయ్ ఈరోజు వేరేస్ వేరే ప్రాజెక్ట్ ది ఉండే ఏ ఐ స్పెషలిస్ట్ అని ఆపు ప్రాజెక్ట్ రివ్యూ ఉంటే
హెల్ప్ లాజిక్ ఈజ్ హమ్
ఆ
ఏవో ఇక అట్లా ఇచ్చిర్రు మరి
మీకు తేలూస ఉంటాయా
ఆ
ఫేవరెట్ పేస్ట్
అర్థం కాలేది ఫేర్వెల్ల
ఆ ఫేర్వెల్ సీనియర్స్ కి
మార్క్స్ సీనియర్స్ కి ఇయ్యరు మాకు ఇయ్యరు మాకు గ్రాడ్యుయేషన్ డే ఒక డే ఉండుడే ఎక్కువ
పనిపోవాలి మాకు నే డబ్బులు కలెక్ట్ చెయాలి నే
మీకు అట్లన్న మెమరీస్ క్రియేట్ అయితాయి మాకు అట్ల కావు ఇట్లా కావు
అమ్మ అది కూడా ప్రాథ టైన్ర్ టైన్లు ఒక్క రోజులు ఏం చేయాలంటే అన్న చేస్తాం ఒక్క రోజులు
ఆ కీర్తి టెన్ మినిట్స్ అయిపోయింది బాయ్